హలో
ఆ
కేషన్స్ ఆప్ చేయవా నిజరా
అవి ఆసం వస్తుందానే
నా నోటిఫికేషన్ తో సమన్ కూడా వస్తుంది
అవునా
ఆ ఏన్ తమ్మస్ సంగతులు ఏం చేస్తారు ఏంటి విశేషాలు
ఏంలా మరి ఆయన ఏంది ఎంత డబ్బుని ఎంగేజ్మెంట్ చేసుకుండు
న నాకు కూడా షాక్ అయినా నేను కూడా అసలు ఫోటో పెట్టాంగానే షాక్ అసలు ఈయన పెళ్లి చేసుకోవడేంద అని మంచనే ఉంది నువ్వు చూడలేదా
చూడలే చూడలే
అసల్ నేను షాక్ కైనాసాలు
అదే ఇంత డబ్బుని అసలు ఆయనది ఏమైపోయింది ఇంత రా ఎ బిటెక్ డిగ్రీ అయిపోయింద
ఆ మేబి కా ఆయన కార్ మెకానిక్ చేస్తుండు
అవునా
ఉమ్ అట్లా
ఏడ ఎసి ఎంగేజ్మెంట్ మనూఊర్లోనేనా ఫంక్షన్ హలోనా
లేదు లేదు ఆది సిటీలా
మరి మీ ఇంటి పక్కనమ పోయిందా
ఆ పోయినట్టుంది అందరూ పోయిరు
హమ్
ఉమ్ అందరూ గోయింగ్ ఆ ఏమ్ కాదు ఎ వచ్చింది చాలా డే ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ ఉంది మళ్ళ పోయిందే
ముహుమ్
ఇప్పుడ కి మూడు నాలుగు సార్లు వచ్చి చింత పండగా అయిపోయినాక కూడా
ఆమ్
ఆమ్ నేను ఇన్స్టాగ్రామ్ లో రిమూవ్ చేసిందా
వ్వరూ ఆవునా
ఆ
ఏమో
నన్ను చేసిందే నిను కూడా చేసిందే అన్ అనుకుంటా ఆ చేసింది నిన్ను కూడా చేసింది అనుకుంటా నువ్ ఫాలో అవుతావా
అయిత అయతా ఏమ వస్తారేవామె చె
ఆ నేను ఆ చేసింది చేసింది నేను చూసిన ఏమో నేను కూడా ఏమన్నాన ఏమో మరి నన్ను కూడా చూసింది
అవునా
నేను షాక్ అయన
ఆ గంత ఓవర్క్షన్ ఎందుకు వామ్మో
మీ సంఘసవాలు అది హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఉండే మంది ఒక థర్టీకి చేసింది తెలుసా నేను షాక్ అయినా సాల
హ
హ్మ్ షాక్ అయి షేక్ అయినా
ఆ ఏం కథలు పడుతుందో
ఏమ అమ్మా సలు
నువ్వు చెప్పిన నాకు నేను అబ్జర్వే చేయలేద
అదంతేనా నేనుచ్చ చేసినాను అది కాగానే చూడంగానే నన్ను ఒక్కదాన్న చేసిందా లేదంటే నిన్ను అందరినీ చేసిందా అని చూస్తే లైక్ ఊ కొంత మంది లైక్ మన వర్క్ అయితే అందరిని చేసింది కొంతమంది వాళ్ళ క్లాస్మేట్ వాళ్ళని ఉంచింది ఊ అట అనమాట
హ
హోలీ సెలబ్రేషన్స్ ఎటా అయినాం మీ సైడ్
ఏం గాాలే చిన్నపిల్లలు ఆడుకురరి అమ్మ నేను అసలు బయటకి గిడ పోల ఎడదు ఇడవరు ఎప్పు ఆడ మన ఊర్లో న వాళ్ళతోనే ఆడేట వాళ్ళు మన పోరగాళ్లతోనే
ఇక్కడకంగా గుడులు సి గుడులు కూడా పట్టుకోరుు
ఆహా
మీ చెల్ మీ చెల్ల కొట్టుకుంది ఇక్కడ ఇంకో చెల్ల కొట్టుకుంది రెండు రెండు మూడు ఊలు పడ్డాయి తల్లి ఒకరీ ఒకరు కొట్టుకోరు ఆ ఒకర్కి ఒకర్కు మస్ కొట్కోురు వావు గా కాదు మీ కాలేజ్ లో కూడా చేయలేదా
కాాలేజ్ లో ఆమ కాాలేజ్ లో వన్ ఇర్ సార్ వేస్ట్
అదేంట మీ కాలేజ్ అపార్ట్మెంట్ లేదంటే గ్రౌండా
ఏంలే ఏంలే గ్రౌండ్ మంచిగా ఉంటది పెద్దగానే ఉంటది పెద్దనే ఉంటది కానీ ప్రోగ్రామ్ అంత ఎక్కువ ఏం చెయ్యరు
ప్రోగ్రామ్స్ లేకుంటే ఎట్టనే అమ్మా అది ఇన్ఫెస్ట్
అదే ఫెస్ట్ తది నార్మల్ గా ఫెస్టులు చేశారు చూడు ఫెరవల్ లాగా ఫ్రెషర్ లాగా
ఆ.. హా ఉ‌‌... హూమ్ ఉ
మరి మీ తమ్ముడు ఫోన్ చేసినా ఎప్పుడు వస్తుండంట ఇంటికి ఓకె
నాకు తెలిసి ఎగ్జామ్స్ అయిపోయినాకనే మొన్ననే ఫీజు కట్టిర్రూ
ఇప్పుడేమి ఎగ్జామే
సెమ్ ఉండది ఇప్పుడు అది ఏప్రిల్ ఆరు మే లొ ఉందంట
అవునా ఓ అట్టయితే రాడా సమ్మర్ హాలిడేస్ లా
న్నో ఇయ్యో మీ కూడా హాలిడేస్ ఉంటాయా
మాకు మేయిలు ఉంటాయి అంతే టూ వీక్స్
ఆహా మేబి రాడానేసి ఇంక
మ్
ఉమ్
మరి టెన్త్ అబ్బాయి మరి ఎగ్జామ్లు ఎట్ల రాస్తుండో టెన్త్ ఇంటర్ అబ్బాయిలు మనోలు
ఏమో అమ్మ టెంతోళ్ళు ఎట్ట రాస్తరు ఇంటరోళ్ళుఅది ఇక అయిపోతాది అనుకుంట గ ఈ రెండు మూడు రోజులల్లో
ఉమ్
మ్ ఇంగ ఇహ టెన్త్ ఈ అసలయన తమ్ముడుండు ఎట్టా చౌతడో ఏంటో
ఇది ఏం తక్కూవో ఏమో మరి
ఏ అవుమా
మ్...
హ్మ్
అప్పుడే టెన్త్ స్టార్ట్ అయినట్టుంది మరి స్టార్ట్ అయిందా
స్టార్ట్ అయింది క్లాసెస్ నడుస్తున్నాయంటగా
మ్... ఏంచదువుతాడో మరి పురాణం
ఎట్టఅయితదో ఏమో ఇక చూడాలి
హ్మ్
మ్... అ ఏం చేసస్తుంది అక్కకి అప్పుడు మరి సెమ్
వెళ్ల్ యనా ఎట్లూరు ఇడేనా ఉన్నారా
ఏమో నే మరి వచ్చిందని నేను అనుకుంటున్నా మరి ఏమొచ్చిందో తెలియదు అంతా
హ
పెద్దోదిన వాళ్ళయితే పయయిందంట వాళ్ళు
ఆ అమెది ఏ ఏంది అమెది ఎక్స్టెన్స్ ను స్ట్రేట్నర్ మా ఇంట్లోనే ఉంది అక్స్రా కదంది తీసుకోమని చెప్ప మర్చిపోయినా
ఎవల్ది ఓహో ఆ ఓదినదా
ఆ
అవునా సరలే చెప్తలే అవద్దకి
హ్మ్ చెప్పవా అక్కా నేను పెట్టమని ఏం అని చెప్పలేదు అంటే వాళ్ళ ఇంట్లో పెట్టి పోన్ చెప్ప
ఉమ్ చెప్తలే బానే డ్యాన్స్ ఏసిన్రుగా రోజు పెళ్లి రోజు
ఉమ్ బాగా సిచూష్ విడిలో
ఆ చూసిన అది హో అది తెల్లారి కూడా వేసిర బాగానే హోలీ కూడా ఆడిరంట
హ
ఉమ్ బాగానే ఏసినరంటా ఈడైన్ ఇంటి కడ నే మీ మీరు కాదే ఇప్పుడు వీడియోలు తీసినప్పుడు గ్రూప్లు వేస్తే ఏమైతు చెప్పు నేను వేస్తానే రానే నేను నాకాడున్నాయ్ నేను వేసినట్
ఆ గ్రూప్లో అసలు నేను ఉన్న నే నేను హలో పాడశల వాళకిళ్ళి పెట్టిరు గానీ పెట్టేగా హైదరాబాద్ ఉన్నాడు పెట్టేగా గదడ్ ఉన్నాడు పెట్టేగా
అదే నేన్ నువ్వు పంపినవు అంటాగా
ఆ నేనే పంపిన అనికి పంపినా మీ తమ్మునికి పంపినా
ఆ నాకు అంటేనే డైరెక్ట్ గ్రూప్ లో ఏయిరా అని నేను చెప్పిన
ఉమ్
గ్రూప్లో ప్లేస్తే ఇగ అట్లా అన్నమాట బానే వేశారు
హ మా బాణసరు బంగారుగా డాక్ అయితే జోరుగా చేసింది బాబు
ఆ
మనకి టప్పుల వచ్చడుతుంది అసలు
ఆ ఆక్కకు అన్న వచ్చేట్టుంది
హమ్
ఇట్లా మేగూడా ఏం రో ఏమో ఇంటికాడ బోరుగా ఉంటుంది
హమ్
అమ్ నిన్న మస్తు ఆడుకున్నాం మేము అయితే గద్దలందరు వచ్చిరు మస్తు ఇ కో ఆడినం కడ్సా ఆడినం అడేను షో ఆడినం కాడ్స్ ఆడినం
చిన్న గాడు వచిన్ డా
ఆ తింట కద్దగాడు కూడా ఆ అందరు వచ్చ్ర ఆ ప్రజెంట్ టెన్త్ తోడ్ వచ్చిండు అది ఇప్పుడు
ఇదనాల ఆగిరు వచ్చర
ఆ ఇగ మిగతా అందరు వచ్చారు షో ఆడినాం అన్న ఆడినాం
ఆమ్
అమ్ సాయంత్రం వరకు ఫుల్ ఎంటర్టైన్మెంట్
అమ్
ఇక మధ్యలో మధ్యలో ప్రజెంట్ టెన్త్ ఉన్నా అయితే రాసుకో రాసుకో అని ఏం మాట మాడాడి
ఆ ఆరు బుక్లు తెచ్చుకోవచ్చు రైడ్ డికి
ఆ ఇట్లుంటే నువ్వు టెన్త్ పాస్ కాలేవ అని నేను అందరని చెప్పిన ఇట్లుంటే కాదురా నాయనా అని
ఆమ్ అయ్యే ఎం కాదులే అక్క నేను పాస్ అయితా అన్నాడా
ఆ అంతే నేను పాస్ అయ్యే కాన్ఫిడెన్స్ నాకు ఉంది నేను అయితాని వాడు
ఆమ్
అట్లాడమాట
హమ్
సయిలేవే మరి
సరే